హలో
హలో
నమస్కారమండి
నమస్తే అండి చెప్పండి ఎలా ఉన్నారు
బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు
మేం కూడా చాలా బాగున్నామండి
ఆ ఈరోజు టాపిక్ మట్ల ఆ సమ్మర్ వర్సెస్ వింటర్ గురించి మాట్లాడుకుందామా అండి వేసవి సెలవులు గురించి
వేసవి సెలవుల గురించా తప్పకుండా మాట్లాడదామండి
థవీ నుంచి రెైనీ సీజన్ అలా అండి
ఓకే సీజన్స్ గురించి మాట్లాడదాం అంటున్నారు ఓకే చెప్పండి మీకు ఏ కాలం అంటే బాగా ఇష్టం
నాకి సమ్మర్ అంటే ఇష్టం అండి ప్లస్ ఆ సమ్మర్ అంటే ఆడుకోవడానికి వాటికి ఇష్టము రైైనీ సీజన్ అంటే అది ఇంకా చాలా ఇష్టం ఎందుకంటే బయట వర్షం పడుతుంటే మనము ఆడుకుంటా వాటిలో నానుకుంటా మళ్ళీ బయట లోపలికి వచ్చేది మళ్ళీ వెళ్ళి నానుకుంటా ఇంకా వర్షం వస్తే చిన్ననప్పుడు నేనైతే కాగితాలతో పడవలు చేస్తాం బురదల్లో ఆడుకోవడము అలా చేస్తానండి
ఆ మేము కూడా చేసేవాళ్ళం అండి చిన్నప్పుడు అంటే వర్షాలు పడితే ఆ ఆనందం వేరనమాట బా అంటే ఆడొచ్చిన తర్వాత అమ్మ వాళ్ళతో దెబ్బలు కూడా బాగనే ఉంటాండ అప్పుడు
అవునవును
రెండు పట్టి కింద వేసేవాళ్ళురు
కూడా మనం తీసుకోపోకుండా బయటకు పోయేసి ఊరినే పోయేసి వచ్చేది మళ్ళా కొట్టించుకునేది
రెండు ఏసి పీకల్ల అని చెప్పేసి రెండు పీకుతాండ్రి ఎప్పుడు ఎప్పుడన్న దెబ్బలు తిన్నారా మీరు అమ్మతో
ఆ చాలా మా అక్కని నేనైతే మా అక్క వర్షంలో తడిచినందుకు చాలా తిన్నాను ఎందుకంటే అది వర్షం తడిచినాక నెక్స్ట్ డే ఖచ్చితంగా ఫీవర్ అనేది వస్తుంది ఫీవర్ వస్తే ఇంకప్పుడు డాడీ వాళ్ళు ఇంటికి అంటే హాస్పిటల్ పిలుచుకొని వెళ్ళాలి కదా లేదం అంటే మనం స్కూల్కి పోవల్ల ఆ రెండిట్లో ఏదోటి చేయాలి స్కూల్కి పోలేద టే ఇంకా ఫీవర్ వచ్చింది హాస్పిటల్కి పోవాలంటే అమ్మ అప్పుడు నన్ను కొడుతది నిన్నంతా నువు చేసినందుకు ఇప్పుడు వర్ష నీకు జ్వరం వస్తాంది అయితే అట్లే ఉండు హాస్పిటల్కి పోకు అంటది
ఓకే
మీరు అండి మీరు కొట్టించుకున్నారా
నాక్కు మా ఇంట్లో ఎప్పుడు దెబ్బలు తినలేదండి నేనైతే
అండి నేనైతే అంటే తడిచినా కూడా తిట్టేవాళ్ళు అంతే కానీ దెప్పలైతే ఎప్పుడూ తినలేదు నేనైతే మా అమ్మతో చాలా కొట్టించుకున్నా
అంటే నేను ఒక్కదాన్నే అనమాట సో నన్ను ఎవరు కొట్టే వాళ్ళు కాదు సో ఏం చేసినా చెల్లుతాది అనమాట నేను చిన్నప్పుడు
ఇంకా మీరు పడవలు అట్ల ఏమన్నా చేస్త వస్తారా అండి వర్షం పడినప్పుడు బయటకు వచ్చేసేది అమ్మోళ్ళకి తెలియకుండా
పడవలు చేసేదానింతా అంటే ఎప్పుడో ఒకసారి రెండుసార్లే గాని వర్షం పడు తుంటే ఆ వర్షంలో నానుకుంటా అప్పుడు మనం చిన్నప్పుడు స్కూల్కేళ్ళేటప్పుడు హవాయి చెప్పలేస్తాం తిన్న వాళ్ళం గుర్తుందా అంటే మేమైయితే ఏసుకెళ్ళే వాళ్ళం నేనైతే కాన్వెంట్ కాదు సో నేను గవర్నమెంట్ స్కూల్ అనమాట ఆ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళలేదాన్ని అనమాట నేనైతే అప్పుడు చిన్నప్పుడు సో అప్పుడు ఆ హవాయి చెప్పులుండేవి ఆ వేసుకొని వర్షం పడతాంటే అబ్ బురద నీళ్ళన్నీ ఉంటాయి చూడండి ఆ నీళ్ళని ఆ చెప్పలతో తప్ప తప్ప అని కొట్టు కుంటూ నడిచే వాళ్ళం అనమాట ఆ నీళ్ళన్నీ వచ్చి డ్రస్ మీదే ఉండేటివి
అవును వెనక బురద అంతా వాటి మీద ఎగురుతుంది కానీ మనకు అంత తెలిసిన కూడా మళ్ళీ ఎగురుతాము అది ఒక ఇష్టం బురదలో ఎగరడం అంటే
మనం ఇంత ఒక్కొక్కసారి అమ్మెలు తిడతారు ఒకవేళ ఏదైనా వైట్ డ్రస్ వేసుకుంటే అమ్మెలు తడు తారు ఇ జాగ్రత్తగా వెళ్ళాలని జాగ్రత్తగా వెళ్తాం కదా వెళ్ళినా కూడా ఆ చెప్పులు అనేది మన కాళ్ళ కొట్టి ఆ బురదంత పై వెనక ఎగిరేది
అవునా అవును
రాత్రి ఎగిరేది బాగా దాంతో ఇంత కలిసి చేసుకొచ్చాను అంటే మనకి తెలియకుండానే మనం మనకయింటది అది మనం ఎంత జాగ్రత్త తీసుకున్నా కూడా ఆ హవాయి చెప్పలతో నడిస్తే వర్షాకాలం అంటే అవన్నీ బాగా గుర్తొస్తాయి
ఆ చల్లగా అది వాటర్ అనేది చల్లగా అంటే వేసి ఇట్లా వీరుస్తా ఉంటుంది
అ
చిన్ని చిన్ని చినుకులా కట్టు పడుతది అంటే చ పూర్తిగా వర్షం పడకపోయిన చిన్న చిన్న తుంపర్ లాగా పడుతది అది బాగుంటుంది ఆ చల్లగా గాలి వస్తా అవి చిన్నగా పడతా ఉంటాయి ఇంకా ఆమె వర్షం పడినప్పుడు అమ్మ మెయిన్ అమ్మ అమ్మ పకోడి కాగాని వడలు కానీ అవి చేసుకుంటా టీ తావాత బాగుంట కదా అది కూడా ఆ ఫీలింగ్ ఎ రాదు అసలు మనల్లో
ఎక్కువగా జిలేబీ తినాలనిపిస్తుంది అన్నమాట బాగా అంటే ఒక్కొక్కరికి ఒక్కొ కోరిక అంటారు కదా నాకైతే బాగా క్రిష్ వేడి వేడిగా చేస్తా ఉంటారు కదా అలాంటి చోట అంటే వర్షం పడేటప్పుడు అట్లా వేడి వేడిగా క్రిస్పీ క్రిస్పీగా లోపల జాసి జూసిగా తన్నదంటే నాకు చాలా ఇష్టం అన్నమాట అంటే వర్షం పడితే ఎక్కడైన్నా జిలేబీ దొరుకుతుందని వెతేకే అన్నమాట నేనైతే టౌన్ లో ఉంటే మా
నాకు ఈ వర్షం పడే ముందు అయితే ఇంకా చాలా ఇష్టము ఎందుకంటే స్మెల్ బలే ఉంటుంది వర్ష హలో హలో హలో హలో హలో